హలో
ఆ మేడం
నమస్తే మేడం
ఆ చెప్పండి మేడం
బాన్నార
ఉ బాన్నాను మేడం
ఏం చేస్తున్నారు మేడం వర్క్ అయిపోయిందా
గేం ఏం లేదు మేడం టీ తాగి కూర్చున్న
ఆ ఏం చేయాలి టిఫెను
నే ఇడ్లీ మేడం
ఇడ్లీ చేయ్యాలన్నా
ఉ
ఓ
మీరేం చేస్తున్నారు మేడం ఉ
నేన్ దోశ వేస్తున్నా మేడం
అవునా దోశత్
ఆ అవును మేడం దోశ ఎర్రకారం పప్పులు చట్నీ అది
అవునా అవును అవునులేండి మీరు మొహరం స్టార్ట్ అయిందేమో కదా మేడం
అవును మేడం మొహరం స్టార్ట్ అయ్యి ఈరోజుకి నాలుగు ఐదు రోజులు ఉన్నాయి
అవునా పండగ ఎప్పుడు మేడం
పండగ వచ్చేసి శు గురువారం శుక్రవారం
గురు శుక్ర నా
ఆ
గురు శుక్ అంటే నే ఈ నెక్స్ట్ మంతా నెక్స్ట్ వీకా మేడం
ఉమ్ ఆ ఇంకా ఐదు రోజులుండి మేడం తొమ్మిదీ పదీ జరుగుతది పండగ
ఔనా అ హా మాముల్గ క్యాలెండర్ లో సవెంటీనూ ఉంది గద పండగా మొహరం
సెవెంటీన్ స్టార్ట్ అయింది మనెల ఆ నె నెల స్టార్ట్ అయిందిది
సెవెంటినా అదీ నేను సెవెంటీన్ పడుగ అను కొని సెవెంటిన్ హాల్డే వస్తది అనుకున్నా నేను ఫస్ట్ అలా జూసి
లేదు మేడం గురు శుక్ర వచ్చేసి కీ ఇరవై ఐదు శుక్రవారం రోజుకీ యవ్ మా అషురా అనింది జూడండీ అదీ పీగ్ల పండుగ ఎందుక్ చేస్తారంటే అది మాముల్ గయితే చేయకూడదు మేడం అలా ఎందుక్ టే మా ముస్లిమ్స్ ఆయన హసేన్ హుస్సేన్ అనీ మా ప్రవక్త గారి మనవల్లుంటారు వాళ్ళగూ దేవుడ్ ఒక్కడే అందర్కీ అని చెప్పేటప్పుడూ ఇప్పుడు నచ్ చ్చని వాళ్లేం జేస్తారంటే యుద్ధం ప్రకటిస్తారన్నట్టు
ఔన్లేండి
యుద్ధం ప్రకటిస్తే గనకా ఆ యుద్ధం లో దేవుడొక్కడే అన్ జెప్పీ వీళ్ళు యుద్ధం జేస్ స్తుంటారు ఏదో యో ఆ వాళ్ళకూ ఒప్పందం పైన చేస్తుంటేప్ ఇప్పుడూ ఎదురుగు అదే ఎ గస్ పార్టీ వాళ్లూ ఈన ఈళ్ళ మీదిక్ కీ ఎంతా యుద్ధం జేయడాన్ కొచ్చినా వాళ్ళనీ ఓడిచ్చలేకుండా ఉంటారన్నమాట
ఔన్లే
అంటే మా ప్రవక్త వాళ్ళ మనవల్ డూ ఇద్దరూ వయ్ ఏ ఉన్ని వయసేమంటే దే ఇరవై సంవత్సరాలు మ్యారీడ్ గుడక్ అయ్ ఉండదు వాళ్ళక యుద్ధం జేస్తా ఉంటారూ వాళ్ళతో పో పోటీ పడలేమూ వాళ్ళని ఓడిచ్చలేమూ అనీ ఇంక వాళ్లూ గ్రహిస్తారన్నట్టు
ఊ హూ
యుద్ధం జేసేటప్పుడు గ్రహిచ్చినప్పుడ్ ఈల్లేం జేస్తరంటే ప్రతీ ఐదు పూట్ల ప్రేర్ జేస్ స్తర్ గద మేడం అల్లా గేళ్లు
ఔనవున్ లే యెడం
అలా ఇల్ ఏం జేస్తారంటే టైం అడుగుతరూ మేం ప్రేర్ కి టైం అయిందీ మేం ప్రేర్ జేస్కోవాలీ అని
ఉమ్
ఆ ప్రేర్ అయిపోయాక మళ్ళా యుద్ధం స్టార్ట్ చేద్దాం అని అప్పట్గీ మూడు రోజుల్ నుంచి చీ యుద్ధం జరుగుతనే ఉంటది అంటే బుధా గురు శుక్రవారం వరకు యుద్ధం కంటిన్యూగ జరుగుతనే ఉంటదీ శుక్రవారం రో రోజు వాళ్ ఏం జేస్తరంటే ఆ ఇలా ప్రేర్ కనీ ఐదు గంట్ల ప్రేర్ కెళ్తారు ఈవినింగ్ వీళ్లూ వెళ్ళినప్ ప్పుడు వీళ్ళందరూ ఉంటారు కదా ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు వీళ్ళు వీళ్ళని యుద్ధంలో అయితే మనం ఓడించలేము
ఉమ్
మన వల్ల కాద్ వీళ్ళని ఓడించడము అనేసి వాళ్ళకి అర్థం అయిపోయి ఇప్పుడు ప్రేర్ లో ఉన్న ప్పుడు వే తేదీ పట్టించుకోము కదా మేడం ఎవరైనా చంపడానికి వచ్చినా ఎవ ఏమైనా చెప్పినా అసలు ఏం పట్టించుకోము ఓన్లీ ఆ ఆసే అకు ఆ అసె ఆకు ఆ కొంతసేపు దైవ ఆరాధనలోనే ఉంటాం ఇంకా
ఆ
అన్నట్టు వీళ్ళు నమాజ్ ప్రేర్ చేసుకుంటూ జా సస్దాల్ చేస్తాము కదా మేడం మేము దేవునికి అలా సస్దాలో వెళ్ళినప్పుడు ఈళ్ళు ఏం చేస్తారంటే ఇ ఇప్పుడు ఇప్పుడైతే విడు నన్ను ఏం చేయలేరు అప్పుడైతే ఇళ్ళలను ఓడించలేమనేసి వాళ్ళు సస్దాలో వెళ్ళగానే ఈళ్ళు కత్తులు తీసుకొచ్చి నరుకుతారు అన్నట్టు తల
అవునా మేడం
తల నరికి నరికి చంపేస్తారు వాళ్ళని చంపేసి ఇట్లా మేమే గెలిచినాము యుద్ధము ఈల్లోడిపోయినారు అన్నట్టు వాళ్ళ తలకాయలు ఆ కట్టెలకి తగిలించుకొని తాగి సారాయి మొత్తం తాగి ఆ డప్పులు కొట్టుకుంటూ
ఆ
ఆ మొత్తము ఊరేగిస్తారు అన్నట్టు మేమే గెలిచినాము ఇళ్ళు ఓడిపోయినారు అన్నట్టు
అవునులే
ఆ అది తప్పు అలా చేయకూడదు వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుడు క్కడే మనం అందరం ఒక్కటే అనే సమాన భావంతో
ఉమ్
వాళ్ళు యుద్ధం చేసి యుద్ధంలో ఇట్లా వాళ్ళు ప్రేర్ లో ఉండగా వాళ్ళ అలా తీసేసి వాళ్ళు అలా కష్టపడితే గనుక మనము అట్లా చేయకూడదు కదా అనేసి వీళ్ళు చేయకూడదు అంటారు మొహరం పండుగ
ఉహు
ఈ మన ఇంట్లో ఒక కొడుకు అలా యుద్ధానికి వెళ్ళి చనిపోతే గనుక మనం పండగా చేస్
అవును కదా మనం ఆ బాధతో ఉంటాం కదా బాధతో ఉంటాం కదా మళ్ళా రక్తానికి గుర్తుగా చేసు కుంటారా ఈ పండుగను మళ్ళ
ఇది మాకు మొహర్రం నుంచే కొత్త సంవత్సరం మేడం మీకు జనవరి ఎట్లా కొత్త కొత్త సంవత్సరము అందరికి అలా మాకు మొహర్రం కొత్త సంవత్సరం అన్నమాట
అవునా
ఉమ్ మొహర్రం కొ త్త సంవత్సరం అని చేసేందుకు ఇట్లా యుద్ధం జరిగి చనిపోతారున్నట్టు మా ప్రవక్త గరి మనవాళ్లు ఇట్లా చనిపో యితే ఇట్లా ఆ రోజు నేను ఉపవాసం ఉంటాము మేడం మేము గురు, శుక్ర అందరు పండుగ జరుపుకుంటారు నేనైతే ఉపవాసం ఉంటా ఆ వాళ్ళ గురించి ప్రేర్ చేయచ్చు మనది అలా చేయడం వల్ల దేవుడు ఏమంటున్నాడంటే మీకు అందరు ఉండరు మేడం మామూలుగా కొందరు పండుగ పూట అని తెలియని వాళ్ళు జరుపు కుంటారు
మాముూలుగా ఇక్కడ పె మీ పింజా రోళ్ళు అయితే దేవునికి అది చేస్తంటారు
అ
ఉమ్ పీర్ల పండగ
అవునా అండి ఉమ్
పీర్లు ఉంటాయి కాబట్టి మౌలాలి స్వామి అని అదో ఏదో ఒకటి ఉంటాది కదా అవి అవి ఊరేగింపు చేస్తా ఉంటారు
అ
ఇక్కడైతే అలానే ఏస్తారు ఇ దీని తర్వా త ఇంగా ఫార్టీ డేస్ కి ఇంకొకటి చేస్తారు కదా
ఏంది మేడం
ఆహా ఈ పీర్ల పండగ అయిపోయినాక మళ్ళా ఫార్టీ డేస్ కి ఇంక ఒక దేవుడిని ఎత్తుతారు చూడండి ఫార్టీ డేస్ తర్వాత అలా చేయరా హలో హలో మేడమ్ హలో మేడమ్ మేడమ్
అ మేడం అలా చేయరు మేడం హలో అలా చెయ్యరు మేడం మేము
ఆహా చెయ్యరా హు వినిపిస్తుంది హు ఆ ఇక్కడైతే పీర్ల పండుగ అయిపోయినాక మళ్ళా ఫార్టీ ఫార్టీ డేస్ కి మళ్ళా చేస్తారు దేవుడిని వేరె దేవుడిని ఉరేగిస్తా
ఫార్టీ డేస్ కి చెయ్యం మేము
మీకు ఎట్లా చేస్తారు మేడం మీకు ఎలా చేస్తారు అంటున్నా
మాకు ఇక్కడ ఫార్టీ డేస్ కి ఏం చేయరు ఇప్పుడే చేస్తారు అన్నట్టు ఇది పండగ తొమ్మిది పది చేస్తారు
ఆహా మా ఊర్ల అయితే మళ్ళా
హా
ఫార్టీ డేస్ కి ఫేరెంట్స్ స్వామి అని ఇంకొకటి పీర్లే మేడం అవి కూడా
అవునా
అవి మామూలుగా వే క్యాష్ట్ ఈల్లు రెడ్డీస్ కాని అందరు కలిసి చేస్తారు అన్నమాట
ఇక్కడ కూడా స్వామికి రెడ్డిస్ ఇంటి నుంచే మేడం గంధం వచ్చేది తొమ్మిదో తేదీ స్వామి ఊరేగిస్తారు కదా
హు
ఆ రోజు గంధం రావాలంటే రెడ్డిస్ ఇంటి నుంచి అది ఏమంటారు మేడం పుల్లగం అది
అవునవును స్వామికి తీసుకొని కిచిడి తీసుకొని వస్తారు
అ కిచిడి షర్బతు తీసుకొస్తారు వాళ్ళు
ఉమ్ కానీ మా ఊర్ల ఎందుకో ఫస్ట్ ఇది అయిపోయినాక పీర్ల పండగ ఆ
గంధము, కిచడి, శర్బత్తు ఫస్ట్ బాజా భజంత్రీల్. తో అది పూలది తెస్తారు కదా మేడం సేరాలంటారు.
తూ వాళ్ళు ఇంటి దేవుడు ఉంటారు కాబట్టీ పీర్లు అక్కడ్నుంచి రెడీ తీసుకొన్ పోయీ రెడీ చేపిచ్చుకొనీ అది అంత అయిపోయినాక తీస్ తీసుకొని వస్తారు ఇక్కడ ఊర్లో
హా వాళ్ళ ఇంటి నుంచి గంధం వెళ్ళి వీళ్ళు. ఆ పూలది సేరా ఎక్కిచ్చి వీళ్ళు చేశిన్ తర్వాతనే స్వామినెత్తుతారన్నట్ టు వాళ్ళు రాత్రి పదై ఒంటి గంటకు వస్తారు మేడం అందరు.
ఆ అవునవును కరెక్టే అవును మేడం మాకు కూడా ఒడ్లోళు ఉన్నారు మా ఊర్లో దేవుని రెడీ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు మేడం అప్పుడు అప్పుడు రెడీ చేసుకొని అప్పుడు ఎత్తుతారు ఫస్టు స్వామిని మా ఊర్లో అయితే
అదే రాత్రి వా ఎత్తిన్ తర్వాత మళ్ళీ మార్నింగ్ కూడా మ్ ఇప్పుడు రాత్రి రెండు గంటల్క్ స్వామని ఎత్తి ఊరేగిస్
ఎందుకు మేడం రాత్రే ఎత్తుతారు స్వామిని ఇక్కడ మెయిన్ గా ఈ పండగలకి.
హే ఏమో మేడం నేనైతే ఈ కుండగా
ఆ అదే నేను చాలా సార్లు చూసాను పి ఈ స్వామి అంతే మా ఊళ్ళో. పి మళ్ళా పీర్ల పండగ గాకుండా పేరైస్వామని సపరేట్ గా మళ్ళి ఎత్తుతారు ఫార్టీ డేస్ తర్వాత. ఆ దేవుణ్ణీ అట్లనే ఎత్తుతారు. మా మామయ్యకి బాగా ఒంట్లోకి వస్తాది మేడం.
అదే అదే మేడం వీళ్ళక్కుఒళ్ల్లోకి వస్తాయి అని చాలా మంది మా ఇక్కడనే మేడం ఇప్పుడు కాస్ టేప్ ఉంటే గోళ గోళ ఉంటది మైక్సు స్పీకర్సు మాకాన పక్క్ వే వెనకనే మా ఇల్లు
అవునా
ఇంకా చెవిలలో పెట్టినట్టే మేడం ఐదు రోజులయింది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తారు స్పీకర్సు.
ఆహా ఎప్పుడే ఎప్పుడ్ పీర్ల పండగ్ గూడానా
ఇప్పుడు పీర్ల పండుగ స్టార్ట్ అయి నుంచి ఒకటికి స్టార్ట్ అయింద్ అన్నారు కదా మీరు. రూ అప్పటి నుంచి స్పీకర్స్ తు రన్ అవుతనే ఉంటాయి మేడమ్ పది రోజులు అయిపోయెంత వరక్
అవునా అండి ఇక్కడ మాక్ దూరం కాబట్టి మాకంత తెలీదు ఊర్లో ఊర్లో ఉండి.
మాకేయి మాకాణ వెనుకనే మేడం మా ఇల్లు
ఉమ్ బానే చేస్తారు ఈడ గూడా కాకపోతే ఎవరికి ఈడా శక్తి లేదంట దేవుడూ ఇప్పుడు ఇక్కడుండే పీర్లకి శక్తి ఎవరో వేరేవురికి తీసుకోని ఎల్లారంట తెలియకుండా.
ఆ
పీర్లు ఎత్తుకొని ఎళ్లారంట వేరే ఊరికి అంటే అదేందో అంటరు కదా బార్డర్ దాటితే. సందు దాటితే ప్పో శక్తి తీసుకొన్ ఎళ్ళ దీ పోనీయ్యరు గదా పీర్లను
ఏమో మేడం నాకు అయితే తెలీదు ఇక్కడ చేస్తారు మేమైతే ఆ రోజు గురు శుక్ర ఉపవాసాలు ఉంటాము
అదేంది గా హద్దులు దాటనియ్యరు గదా పిర్లను
సరిహద్దు దడ్తే గనకా శక్
ఆ శక్తి పోత అట్లా ఎవరో తీసుకొని వెళ్ళనారని ఇక్కడయితే ఎవరి ఒంట్లోకి రాదు
సరే మేడం ఉంటాను వర్క్ ఉంది థ్యాంక్ యూ మేడం
ఆ